ఫోన్ చేసావు ఏం చేస్తున్నావు
ఏం లేదక్క ఊరికే కూర్చున్నా ఏం చేస్తున్నవు నువ్వు ఇంట్లో పనులన్నీ అయిపోయా య మరి
ఖాలిగున్నా అరే మొన్న మనం అనుకున్నాం కదా పెళ్ళి కాక ముందె ఏదైనా బిజినెస్ మొదలు పెట్టాలని దాని గురించి ఆలోచిస్తున్నిగా బ్లాంక్
అవునక్క నేను అదే ఆలోచిస్తున్నా ఇద్దరం వేర్ వేరులో ఊర్లో ఉన్నాం ఒకే రకమైన వ్యాపారం మొదలు పెడితే బాగుంటుంది కదా సరుకు ఎక్కడ దొరుకుతుంది అమ్మకాలు కూడా బాగుంటాయి
మన పల్లెటూరు వాతావరణానికి ఆడవాళ్ళకి పనినికొచ్చేది ఏముంది చెప్పు బ్లాంక్
నాకు రెండు మూడు ఆలోచనలున్నాయక్క మసాలా పిండి తయారీ ఇంట్లోనే స్వచ్ఛమైన కారం పసుపు మసాలాలుచేసి ప్యాక్ చే సి అమ్మడం పిండి వంటలు సాయంత్రం వేళ్ళలో మురుకులు చిప్స్ ర రవ్వ లాం లడ్డూలాంటివి చేద్దాం టైలరింగ్ బ్లౌజులు కుట్టడం చిన్న పిల్లల ఫ్యాన్సీ బొమ్మలు అలాంటివి
ఆవ్ మసాలా పొడుల ఆలోచన చాలా బాగుంది ఊర్లో అందరూ పెళ్ళిళ్లకొ పండగలకొ కొంటారు కానీ శ్రమెక్కువ మెషన్ కొనాలి గదా
అదే అక్క మిషన్ కొంటే లాభం మనం పెద్ద మిషన్ కాకపోయినా చిన్నది తీసుకుందాం ఇప్పుడు యూట్యూబ్ చూసి చాలా మంది ఇంట్లోనే లక్షలు సంపాదిస్తున్నారు తెలుసా
అవును ఆ వీడియోలు నేను చూసాను సరే మసాలా పొడులు అనుకుంటే నువ్వు కారం పసుపు పట్టు నేను ధనియాల పొడి సాంబార్ పొడి పడతాను ఇద్దరం మార్చుకుందాం
సూపర్ అరే అరే ప్యాకింగ్ చాలా ముఖ్యం కదా కవర్ల మీద మనం ఒక చిన్న పేరు పెడితే బాగుంటుంది
అవును స్వచ్ఛమైన గ్రామీణ రుచులని పెడదామమరి
పేరు ఆలోచిద్దాం సరే ముందు
బ్లాంక్
పెట్టుబడి ఎంత అవుతుందో చూసుకోవాలి మనం
నాకు తెలుసి ఒక పది పదిహేను వేలు ఉంటే చాలనుకుంటా మొదట కొంచెమే చేద్దాం ఒకవేళ లాభం వస్తే తర్వాత ఎక్కువ చేద్దాం బ్లాంక్
నా దగ్గర కొంచెం పొదుపు చేసిన డబ్బుంది. నువ్వు సరుకు నువ్వు సరు కులు కొనేటప్పుడు ప్యాకింగ్ కవర్లు అలాంటి చిన్న మిషన్లు చూద్దాం.
ఓకే కానీ ఒకటి మనం ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఆ బిజినెస్ చేయాలి. మనక్ పెళ్ళయిన తర్వాత కూడా ఇది కొనసాగించొచ్చు అందుకే సొంతంగా సంపాయించుకోవాలె
కూడా మన దగ్గర నుంచి వస్తువులు దొరు దొరుకుతాయని నమ్మకం కలగాలి కదా
సరే రేపు నేను మార్కెట్ కి వెళ్ళి ధరలు కనుకుంటా నువ్వు మీ ఊర్లో ఎవరెవరికి మసాలా కా కావలో కనుక్కొనిబెట్టు
సరే అక్క నేను వాట్సప్ గ్రూప్ లో కూడా పెడతాను మన ఊరి ఆడవాళ్ళ
ఆ అదే ఒక గుడ్ న్యూస్ మా నాన్నగారిని కూడా చెప్పాను ఆయన కూడా ఓకే అన్నారు. మొదట్లో కొంచెం నవ్వారు గానీ నేను లెక్కలన్ని చూపించేసరికి సరే మీ ఇష్టం. కానీ చుట్టుపక్కల వాళ్లతో మాట రాకుండా చూసుకోండి అన్నరు.
అవునా ఇక్కడ కూడా అదే జరిగింది మా అన్నయ్య సాయం చేస్తా అన్నాడు సరే ఇప్పుడు అసలు విషయం లోకి వద్దం మనం వస్తువుల నాణ్యత ఎలా కాపాడకోవాలి.
అదే నేను కూడా ఆలోచిస్తున్నా మనం వాడే నూనె ఉప్పు కారం అన్ని బ్రాండెడ్వే కాకుండా మన ఊర్లో పండించినవి తీసుకుందాం. అప్పుడే ఆ పల్లె రుచి వస్తుంది. కానీ వాటిని నిల్వ్ ఉంచడానికి ఒక పద్ధతి ఉండాలి కదా.
అవును మనం ఒక చిన్న ఇన్వెంటరు తీసుకుందామా అంటే ఏ రోజు ఆ సరుకులు ఎంత కొన్నాం ఎంత వాడం అనేది డైరీ లో రాసుకుందం. అప్పుడే మనకి లాభం వస్తుందా నష్టం వస్తుందా అనేది తె తెలుస్తుంది
కరెక్ట గ చెప్పావ్ ఇంకొక విషయం మనకు వచ్చే లాభంలో కొంత భాగం పక్కన పెట్టి వచ్చే ఏడాది కల్లా ఒక చిన్న డెలివరీ వ్యాన్ లాంటిది లేదా కనీసం ఒక సెకండ్ హ్యాండ్ స్కూటీ అయినా కొనేలా ప్లాన్ చేద్దాం మనమే స్వయంగా వెళ్ళి పక్కుర్లో దుకాణాల్లో సరుకు వేయవచ్చు. అప్పుడైతే
కేవలం మసాలాలే కాకుండాగ రాబోయే ఎండాకాలంలో మామిడి వడియాలు అప్పడాలు కూడా చేద్దాం. ఊళ్లో ఖాళీగా ఉండే మరో ఇద్దరు ముగ్గురు అక్కచే పిల్లలను పని ఇచ్చినట్టు కూడా ఉంటుంది. మన పని కూడా త్వరగా అయిపోతుంది.
అవును దీని వల్ల మనది ఒక మహిళా సంఘం లాగా మారుతుంది. గవర్నమెంట్ నుంచి వచ్చే లోన్ల గురించి కూడా నేను ఎంక్వైరీ చేస్తాను. మహిళా ఎంటర్ప్రైనయూస్ కి తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తారని విన్న మరినేనైతే
అది ఇంకా బావుంటుంది కానీ మొదట మ నా దగ్గర ఉన్న డబ్బుతోనే మొదలు పెడదాం. ఎవరి దగ్గర అప్పు చేయొద్దు మనం తరువాత చేసే ప్రతి ప్యాకెట్ మీద తయారీ తేదీ ఎప్పటి వరకు వాడొచ్చు. అలాంటివి వేద్దాం. అది చూస్తే జనాలకి నమ్మకం పెరుగుతుంది కదా.
నిజమే ప్యాకింగ్ మిషన్ రేట్ అనుకున్నాను. సుమారు రెండు వేల రూపాయల్లో మంచిది వస్తుంది. నేను అది ఆర్డర్ చేస్తాన్ నువ్ ఒకసారి పక్కూరి సంతకు వెళ్లి మె పకాయలు ధన్యాలు హోల్సేల్ ధరలు అనుకుంటావా ఈరోజు
ఆ వెళ్తాను రేపే వెళ్తాను ఇంకో విషయం మన వ్యాపారం పెరిగే కొద్ది మనం ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ కూడా తీసుకోవాలి. అప్పుడే మనం పెద్ద సూపర్ మార్కెట్ కూడా మార్కెట్ లో కుడ మన సరుకు వేయొచ్చు కదా
అబ్బా నువ్వు చాలా దూరం ఆలోచిస్తున్నావు అది ఇంకా స్టార్ట్ చేయకముందే పల్లె రుచుల బ్రాండ్ ఖచ్చితంగా హిట్ అవుతుంది అనిపిస్తుంది. నువ్వు మాట్లాడేది వింటుంటే
అక్క విన్నావా మనం పంపిన ఆవకాయ సాంబార్ పొడి పార్సెస్ సిటీకి చేరిపోయాయంట మా పిన్ని ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది. రుచి అదిరిపోయిందంట వాళ్ళు అపార్ట్మెంట్ లో వాళ్ళు కూడా అడుగుతున్నారుట
అవునా చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఇక్కడ మానూరు వాట్సాప్ గ్రూప్ లో ఫొటోలు పెట్టాను కదా మన పక్కన వీధి ఆవిడం వచ్చి, ఈ రెండు కిలోల కారంపూడి అడిగాడు. కానీ అక్క మన దగ్గర డిజిటల్ పేమెంట్ సౌకర్యం ఉంటే బాగుంటుంది కదా అందరు చిల్లర్ లేక ఇబ్బంది పడుతున్నారు
కరెటెడ్ మన బిజినెస్ పేరు మీద నేను ఒక క్యూఆర్ కోడ్ సెట్ చేద్దాం దాని వల్ల లెక్కలు కూడా క్లియర్ గా ఉంటాయి. అరేయ్ ఇంకో ఐడియా మనం మన సరుకులు అందంగా చూపించడానికి ఒక చిన్న టెలిగ్రామ్ పజ్ పెడదమా
ఇంస్టాగ్రామ్ ఆ అది మనకు వచ్చా అందులో ఏం పెట్టాలి
ఆలా ఎలా శుభ్రం చేస్తున్నాం ప్యాకింగ్ ఎలా చేస్తున్నామో అంటూ చిన్న చిన్న వీడియోస్ చేసి పెడదాం పల్లెటూరు వాతవరణం శుభ్రత చూస్తే చాలు జనాలకి నమ్మకం వస్తుంది కదా
బావుంది కానీ ఒక సమస్య ఆర్డర్లు ఎక్కువైతే మన ఇద్దరమే మేనేజ్ చేయగలమా రోజు దంచడం పక్కే చేయడం అంటే మన వాళ్ల కాదేమో అనిపిస్తుంది
ప్లాన్ వేసాను మన ఊరిలో చదువుకుని ఖాళీగా ఉన్న అమ్మాయిలు ఉన్నారు కదా వాళ్ళని పార్ట్ టైమ్ గా పిలుద్దాం వాళ్ళకి కూడా కొచం సంపాదన ఉంటుంది మనకు పని తెలిక్ అవుతుంది
మంచి ఆలోచన ఐతే మనం రెసిపీ బుక్ రాసి పెట్టుకోవాలి లేకపోతే ఒక రోజు ఒకరు కలిపుత ఒక రుచి ఇంకొకరు కలుపుతే ఇంకొక రుచి వస్తుంది మన బ్రాండ్ అంటే ఎప్పుడు ఒకే రుచి ఉండాలి కదా
నిజమే అక్క క్వాలిటీ విషయంలో అస్సలు తగ్గదు సరే ఇప్పుడు ఈ వారానికి ఎంత స్టాక్ కావాలో ఒక లిస్ట్ రాసుకో మనం వే వేరువేరు గా కాకుండా ఇద్దరం కలిసి హౌస్పి మార్కెట్ కి వెళ్ళలి ఒకేసారి సరుకులు తే తెచ్చుకుందాం అప్పుడు ట్రాఫిక్ ఖర్చులు కూడా తగ్గిపోతాయి
సరే రేపు ఉద్యమం కల్లో లిస్ట్ రెడీ చేస్తాను మన ఊరు పెద్యన ఒకరు సలహా ఇచ్చారు మనం తయారు చేసే పొడ్లను ప్లాస్టిక్ కవర్ లో వాకుండా నా పేపర్ బ్యాగ్లోలేదా లేదా గజ్జు సీసాలు పెడితే రేట్ ఎక్కువ ఐనా జనం ఇష్టపడతారట పర్యావరణానికి కూడా మంచిది కదా అట్లా ఇస్తే
అవును ప్రీ ప్రీమియం లుక్ కూడా వస్తుంది కానీ, గాజు సీసాలు పగులకుండా జాగ్రత్తగా ప్యాక్ చేయాలి దాని గురించి కూడా రీసెర్చ్ చేద్దాం. సరే అక్క ఇవాళ్టి చాలా ప్లాన్స్ వసాం రేపు గ్రౌండ్ వర్క్ మొదలు పెడుదాం
ఆ మనం ఆని అనుకుంటున్నాం గాని, అసలు ఈ బిజినెస్ మొదలు పెట్టడానికి మన దగ్గర ఉన్న డబ్బులు సరి పోతాయా అని ఆలోచిస్తున్నా. ఇంట్లో వాలని అడుగకుండా మనమే సర్దుకోవాలి కదా
అవును అదే మని నా దగ్గర ఒక ఐదు వేలు ఉన్నాయి నీ దగ్గర ఎంతన్నాయి
నా దగ్గర కూడా ఒక నాలుగు వేలు ఉన్నాయి మొత్తం తొమ్మిది వేలు అవుతాయి ఈ డబ్బులతో ఫస్ట్ మనం ఎం కొనాలి మరి
ముందుగా ఒక చిన్న వెయిట్ మెషిన్ కొందాం అది ఉంటేనే మనం ప ప్యాకెట్స్ సరిగ్గా చే య్యగలం ఆ తర్వాత ప్యాకింగ్ కవర్లు ఇంకా ఏ మనము అనుకున్న కారం పసుపు కోసం కావల్సిన దినుసులు హోల్సెల్ గా తెచ్చు కొన్న
సరె మరి మనం చేసె పొడులు పాడవకుండ ఉండాలంటె ఏమన్న కలపాలా నాకు అవి వాడటం ఇష్టం లేదు మనది నాచురల్గానె ఉండాలని అనుకుంటున్న
అస్సలు వద్దు మనం బాగా ఎండబె ట్టి తేమ లేకుండా పొడి చేస్తే ఆరు నెలలు వరకి అవే ఒస్తాయి మనం చేసేది ఇంటి రుచి కద కెమికల్స్ వాడితె ఆ పేరు పోతుంది
కరక్టె మరి మన వ్యాపారం గురించి ఊర్లో అందరికి ఎలా తెలియాలి పేపర్ లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేం కదా చాల ఖర్చు అవుతుంది
దానికేం పర్వాలేదు మన ఊరి రామాలయం దగ్గర బస్టాండ్ దగ్గర చిన్న చిన్న పోస్టర్లు అంటిద్దాం ఇంక మన ఫ్రెండ్స్ అందరికి వాట్సప్ లో మెసేజ్ చేద్దాం వాళ్ళు ఒక్కొక్కరు పది మందికి చెప్తరు కద
బ్లాంక్ ఉమ్ నాకు ఇంకో డౌటు ఒకవేళ ఎవరైనా మనల్ని చూసి నవ్వితె పెళ్లి కాకుండ ఈ బిజినెస్ లేందన అంటే అందరు
అనని మనం ఎవరీ
బ్లాంక్
ఎవరిని అడగడం లేదు కద ఎవరికి అన్యాయం చేయడం లేదు కద మన కాళ్ళ మీద మనం నిలబడ ఉండాలని చూస్తున్నా రేపు మనకు లాభం వచ్చి మన సొంత సొంతంగా ఏదైనా కొనుక్కుంటె అప్పుడు వాళ్ళే ఒ చ్చి ఆశ్చర్యపోతారు
నువ్వు చెప్తుంటే నాకు ధైర్యంగా ఉంది సరే మరి మనం ఇప్పుడు మార్కెట్ కి వెళ్ళి సర్కుల్ చూద్దాం వచ్చి అ ఆదివారం వెళ్దామ
వద్దులే శనివారం వెళ్దాం అప్పుడైతే రద్ధి తక్కువగా ఉంటుంది నువ్ ఒకసారి యూటుబ్ లో ప్యాకింగ్ డిజైన్స్ ఎలా ఉన్నాయో చూడు మన ప్యాకెట్ చూడగానే కొనాలి కొనెలా
సరె నేను మంచి డిజైన్ వెతుకుతాను మనం ఈ ప్లాన్ ని చాలా సీక్రెట్ గా ఉంచుదాం సరకులు వచ్చే వరికి ఎవరికి చెప్పొద్దు సరేనా బ్లాంక్
అక్క ఇంకో ముఖ్యమైన విషం మనం వస్తువుల ధర ఎంత పెట్టాలి మరీ ఎక్కువ పెడితే ఎవ్వరు కొనరు తక్కువ పెడ తె మనకు లాభం కూడా రాదు కద
ఆ అవన్నీ మళ్ళీ మనం చూద్దాం మరి తర్వాత మాట్లాడుకుందామ కలిసి మాట్లాడుకుందామా అవ మ్ సరేనా
ఆ సరేనె
సరే మరి ఉంటా
ఆ బాయ్